లోకల్ ఇష్టమ అండి ఉమ్ ఇప్పుడుేనా వినపడుతుందా
ఇంకా కాల్ కట్ అయిపోతా ఉంటుంది అదంతలాఆదే
ఓహొ సరే ఇంకేమప్ప
అదే కా అదే మూవి గురించి మాట్లాడుతున్నాం కదా కంటిన్యూయీ
అదే ఇంగ మస్తు ఇష్ణావ్ ఎకడంగా క్లైమేట్ ఇక్కడ మస్తు ఇంకాటెనా
హ్మ్మ్ ఇంకొక ట్విస్ట్ ఏందంటే ఇంకొక ట్విస్ట్ ఏందంటే అయినా అంటడు చూడు అంతే సేప్ మ లయల్ గున్నట్టు అక్టింగ్ చేసి నీకేం అవ్వకుండా చూసుకుంటా అవ్వకుండా చూసుకుంటా అని చెప్పి లాస్ట్ కి ట్యాక్ టైమ్ అన్నప్పుడు ఆయననే యూజ్ చేయమని చెప్ప తద్ జూడు ఇండ
ఆ
మోస్ట్ ట్వి
ఓ ఈ మధ్య
ఇంకా ఇ ఒక మూవీ కూడా రిలీజ్ ఇలి గంట ద ఎద మిస్టర్ పర్ఫెక్ట్ చం కూడా ఈ రోజు టాక్ వచ్చిందిది వెల్తా మరి ఇంగ్లీష్ ఓకే
దా అక్క పయస తీస్కోదు
ఆ అయితే డెఫినెట్ గా పోవాలి అన్నమాట
ఉ అద అ
ప
తే ఇస్తది ఎమిలే కానీ
అవునా సరే ఈ రోజు ఏమోండిర్రూ మరి
అదికంట కాలి ఎవోతు బేనకాయ అ
బెండకాయ వండింది
బెండకాయ వండింది మాడ కొట్టింది గబ్బు వాసన లేచింది మళ్ళా నీళ్ళు పోచింది నీళ్ళు పోచి విధంగా టమాటో వెట్టి నేను చూసిన కాబటి బతికిపోయింది
అంతలే అంత ఎక్స్పీరియన్స్ లేనిదే అన్ని ఇయర్స్ నుంచి చేస్తూన్నరా తెలిసి ఉంటది ఏది ఎప్పుడు ఎక్కట అయినా మనకి మార్నింగ్ తొందర తొందరగా లేట్ అయితవు చె మళ్ల మార్నింగ్ లేచి ఆ గప్పుడు నీకు ఒకసారి ఇంకా లేట్ అవుతుంది అన్నప్పుడు అట్లా పెద్ద మంట మీద వేస్తే మాడిపోతా అంతే
ఆ కని నువ్ వన్ అది ఎంత మడిపోయిన గాని తీసుకోవాలి కదా అంత కష్టపడి చేసింది పొదుగాళ్ లేసి ఏస్తే నువ్వేమో బాక్స్ ఇంట్లనే వెటి పోయినవ్
ఇంట్లోనే పెట్టిపోయినా అంటే నా బ్యాగ్ ఆల్రెడీ లగేజ్ లెక్కయింది ఇంకా పెట్టుకొని ఓయిననుకో ముప్పై వేల నార్మల్ గా బస్ ల సొ నన్ ఎక్కినోలకి బస్
బస్సులోనే పోతున్నవ్ ఇంకా ఫ్రీ బస్సు మంచిగా గవర్నమెంట్ ఫ్రీ బస్ ఇచ్చింది బాయ్స్ గేమ్ మంచి ఆరు వందల యాభై జస్ట్ మంత్లీ చీప్ గా
ఆహా పెట్టినట్టే పేరు గాని ఎక్కడ ఆపని అపడు కావాలని ఆపట్లేదు
అవ్ మళ పైసలు పుగట్లో పోతురు కదా అందుకని అట్లా చూస్తరు అదే ఒక వేళ ఆడ ఒక్క బాయ్ వున్నా అప్తడు
ఆ ఆప్తడు ఎందుకంటే పైసల్ రావాలే కాబట్టి
ఉహు దీన్ సౌండ్స్
అయినా ఆళ్ళకేందసలు మనం పైసల్ వాళ్ళకి శాలరీ వచ్చేది వస్తుది వాళ్ళ పని ఏంది నడపాలి అళ్కి మనం రెస్పెక్ట్ చేయ్యాలం అంటే వాళ్లు గూడ రెస్పెక్ట్ ఇయలే
ఊ
వాళ్ళపన్ వాల్ దయచేస్ నా ముంద్ అయిన ఏమన్న అడిగినరా పెట్టమణి అన్ని చ్చిండు గౌర్నమెంట్ సొ
ఊ ఆపల్ నెన్ నెత్తికి ఇవ వెట్టుకోవాలి ఇరోజు ఉలి కట్టుకుంటాం మేము ఒ స్వరి వాటర్
ఉహు
పెట్
మోడైతె సి ఫుల్ వాటర్ వస్తునాయ్ నాకు
ఫుల్లు దోమలు కరుస్తున్నాయి కాదు కరుస్తున్నాయయి అనాలి
ఇంకేం అనొద్దు
ఇంకేం అనొద్దు
ఆ జుట్టు అట్లనే వెంచుతవా ఆ జుట్టు అట్లనే పెంచుతవ ఇంక
ఆ జుట్టూ పెంచడానికీ
ఉ
మస్త్ రీజన్స్ అందులో మెయిన్ రీజన్ హెచ్ పి పి
హ్మ్
అరవకు పుప్ప
ఏందయ్య అంత మెయిన్ రీజను నువ్ జుట్టు పెంచనీకి
హు హు లవ్ ఫెజవ్
ఇంతే ఏం మొద్దు తొక్క
మ్మ్
అవన్నీ ఆపు గాని కటింగ్ ఎప్పుడు ఏయించుకుంటవ్ మరి
కటింగూ వచ్చే సంవత్సరం
ఓహో అంటే మొత్తం లాంగ్ హేర్ ఉంచుకొన్ జడ అల్లెస్కుటవ్ అన్మాట
మ్మ్ జడలు రో మెడలు రో అని పాట పాడుకుంటు ఒక డ్యాన్స్ సినిమా వచ్చినప్పుడు వాళ్ళు దెంగాలి అందుకనే పెంచుతున్నా.
ఓహో నాని సెజోయో ఒలిపిస్ తిన్ వచ్చావ్ గద అక్కడ
ఆహా అన్నాను
ఇంకా పెంచు రెండు జుట్లేస్ కొన్ని కన్ని ఆల్రెడి మమ్మీ సజెస్ట్ జేస్తుంది గద అట్లనె రెండు జుట్ ట్లేస్కొని
చెప్పుమ్మ ది హెహా అంతేగా తి ఇక రాదు
ఈ రోజు ఈ రోజు వెళ్లిన నిన్నా ఒకటి ఆహ్ ట్యానింగ్ అయితదని జేప్పి ఒక ఆమె ఒక ప్రోడక్ట్ కూడా నాకు సజెస్ట్ జెసింది నేన్ అడిగినా సజెస్ట్ చేసింది. అదివి. క్లీ ట్వైసే ఛీ వీక్లీ వన్స్ ఏ పెట్కోవాలంట కాకపోతే నాకు డౌట్ ఎదంటే వీక్లీ వన్స్ పెట్కుంటే అంత ట్యానింగ్ ఎట్లా పోతదని.
మ్మ్
ఆల్రెడీ చాలా ఇయర్స్ అయితది గదా ట్యానింగ్ అంటేనే ఇయర్స్ ఉన్నదాన్నే ట్యానింగ్ అంటారు. ఇయర్స్ లేదా మంత్స్ సో అంత మంత్సది వీక్లీ వన్స్ పెడితే ఎట్ట ఎట్లా పోతదని అని డౌట్ ఉన్నాది. బట్టు ఆమె ఫేష్. ఇట్లైతే ఇంత కూడా ట్యానింగ్ ఉం కాబట్టి నమ్మొచ్చు ప్రూఫ్ ఉంది కదా. ఉ అదే
అదే నాగ్గరేం లేవుగని
అవును మీ పేస్ అయితే క్లియర్గా ఉంటది.
లింగా
ఉం
మమ్మీది అయితే ఫుల్ అమ్మో మొత్తం యాక్ని యాక్ని ఉంటది ముక్కు మీద మాత్రం అమ్మో ఇంత యాక్ని ఉంది.
ఎంది
ముక్కుమీదనే ఇంత యాక్ని ఉంది మా ఉం
యాక్ని ఏం కాదు అది అది కొంచెం ప్రాబ్లం వల్ల అట్లయింది.
తానంసక్కగా చెయ్యారుగా అందుకనె
అంత లేదులే.
స్నానం సక్కగా చేస్తే మంచిగ అయితది.
మ్మ్
మ్మ్
ఉం
అయ్యో మన ఇష్టపడినిన్నా
పప్పు ఎస్ తా అన్నది
ఎంది
రేప్ మా మమ్మి బుడంకాయ్ పప్పు చేస్తది
ఆహా
ఇప్పుడు మా వదినే ఉంటుంది గా లందరికీ
ఉమ్ రేప్ ఆగ్గిడం గదా ఉండొచ్చు హల్డే గని ఇంకా పెట్టలేరు
ఉహు హాల్డే ఆన్ చెప్పినారా
ఏమో చెప్పలేద్ ఇంకా
గ్రూప్ లో మెసేజ్ చేస్తాద్ గా నార్మల్గా అయితే
ఆ అదే
నీ పేర్ రాలే
ఉహుం
ఉహుమ్
చూడాలే అస్తు వెయిటింగ్ తాని కోసమే
ఉహూ
ఉమ్ లాక్డౌన్ పడితే అందరూ మన ఇండ్ల సేప్డే లేకుండే
ఉహు
లాక్జోడౌన్ వడ్తే ఇయా అప్పుడు అందరూ దు క్యారీ క్యారీలు కీ యాదితీ అఓ ఇంకేమంటవు ఒ
కాలేజ్ ఎక్కవ హోప్స్ పెట్ తే ఈ రోజు నేను చాలా రోజులతోతికిపోయినా కాబట్టి మా ఫ్రెండ్స్ ఏం అంటున్నారంటే కాండొనేషన్ ఫీ క కట్టాలను ఫిక్స్ అయినట్టు ఈ సారి అసలే వాళ్ళు
ఉహు
నే ఏం అనలే జస్ట్ నవ్ ఓద్లేషినా
ఆహా
ది
యా టెక్
వానా వానే యుపిస్తుంది అసలు వెదర్ లా
ఉమ్ ఒస్తుంది ఫోన్ అయితే మంచిగా ఇచిండు బయ నాగా
ఉమ్ లేపిస్తాలేదా క్లైమేటిక్ చేంజెస్ లా
క్లెగ్మేటు చెక్ స్ మా అంత రాదు మా ఫోను చిన్న ఫోన్ రాదు
చిన్న ఫోనా అంత లేదు లే
ఉ ఉ హు మమ్మి నా ఫోన్ తన్నా ఫోన్లాను
చిన్న ఫోన్ కావాల్ ఆ చిన్న ఫోన్ అయితే వాట్సాప్ కాల్ ఎట్లా మాట్లాడుత నార్మల్ టైమ్ లో వీడియో కాల్
నైయి
అన్ని అబద్దాలు నా తెలుసు నీ దగ్గర ఫోన్ ఉందని
అనగప ఇది నాది కాదు
ఉమ్ ఇంకోరుదొ
ఆ మీది
ఉహు ఎవ్వరిద అయితే ఏంది ఒక్కరిది అయితే ఉంది ఇంట్లో మీ దగ్గర కూడా ఉంది ఫోను అందరు తెలుసిండేదే కా
నాకు రూపాయి అప్పుడే అప్పుడు ఒస్తే, ఇట్ల పట్టుకుంటే ఇత్తా. నాదె స్పూను
నా బిట్టే మోజలా ఏ మంచి ఉంది గా ఫోయి ఫేసు. లిప్స్టిక్ కలర్ నా ఫేవరెట్. కానీవే అ బిట్టే మోర్జీ. ఆ అన్ని క్యు పిస్తుందోలేదోగానీ, నా ట్లయితే నాది చూపిస్తుంది.
బిట్టమోది, పేరు బిట్టమోదీ అంట.
సరేనా మరి.
దుత్తా
బాయ్
అదె